హలో ఊ
హలో
ఆ చెప్పు చింద అ
హలో హలో
హలో
హలో.
ఆహ్ వినిపిస్తుంది ఇప్పుడు. హలో. హలో.
ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నావ తీయి.
లేదు లేదు ఇప్పుడు ఓకే వినిపిస్తాంది.
హలో.
నాకు వినిపిస్తుంది. ఇనిపించట్లే నీకు.
వినిపిస్తుంది ఎక్కడున్నావ్.
హాస్టల్.
అవునా. మూవీకెళ్దామా వస్తావా.
మూవీ కా.
ఆహ్ ఇక్కడ ఒక లాక్డౌన్ మూవీ అని చూసాను. చాలా బాగుంది అది. జస్ట్ ఫ్యామ్ వేస్ అంటే. అమ్మాయిల స్టోరీ జస్ట్ నార్మల్ గా చాలా బాగుంది అస్తావా. మా ఫ్రెండ్స్ తో ఎళ్లిన.
ఏంటిటా అంటే థీమ్ ఏంటిది.
థీమంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా. ఉమ్ ఉమ్మ్. హలో.
ఆహ్ ఆహ్. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళదా.
ఆహ్ మిడిల్ ఆహ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే తాను ఒక రోజు జాబ్ కోసం బయటకి వెళ్తుది. అన్నమాట వాలా ఫ్రెండ్స్ ని రిఫేర్ చేసుకుంటూ అయితే ఆ రోజు అలా.
హీరోయిన్ ఎవరు.
ఆహ్ అనుపమా.
ఉమ్మ్ హీరో.
ఆహ్.
హీరో.
హీరో అంటే అంత ఎవరు లేరు దాంట్లో ఒక అమ్మాయి కత్. అది మత్ ఉమ్ మాత్రమే అది.
అవును.
ఆహ్ దానికి జాబ్స్ కోసం తిరుగుతాది అన్నమాట అయితే బయటకి ఒకసారి బయటకి వాళ్ళు ఫ్రెండ్ని రిఫేర్ చేస్. చేసుకోవడానికి నాకు జాబ్ కావాలి అని అంటాది. అన్నాంక సరిగ్గా జాబ్ ఉన్నాదాని. పంపిస్తంది అన్నమాట ఆహ్ రమ్మంటాది ఒక ఒక బిస్ అంత ఒక దగ్గరికి. రమ్మంటాది అయితే వాళ్ళు కొంచెం పాట్. వీళ్లు ఎంజాయ్ చేస్తరనమాట దానికి కొంచం అయిన ఇంట్రెస్ట్ ఉండదు అలాంటివి నచ్చదు కానీ వాళ్ళ ఫ్రెండ్. కోసం జాబ్ కోసం వస్తాదనమాట అలా ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళ హీరోయిన్ ఫ్రెండ్ వాళ్ళ ఒక ఆహ్. కొలిక్ ఉంటాడు అన్నమాట పరిచయం చేపిస్తాడు అన్నమాట. తిన్ను ట్రాఫిక్ లో చేస్తాడంట ఇట్లా అని చెప్తున్నాడన్నమాట.
ఎవరు ఆహ్ వీళ్ళు అనుపమ వాళ్ళ ఫ్రెండా.
ఆహ్ ఆ ఫ్రెండ్ ఏం చేస్తాడు వాళ్ళా ఫ్రెండ్ ఒక ఆమ్ ఆహ్ కొలిక్ని ఒక అబ్బాయిని. తీసుకొని వస్తాడన్నమాట. ఐతే నేను జాబ్ చేస్తాదంటా ఆహ్ సాఫ్ట్వేర్ సంథింగ్ జాబ్స్ అంటా చూడవ అని చెప్తాదనమాట. తర్వాత సరే ఓకే మీరు జాయిన్ అయ్యండి అని వెంటనే అంటాడు ఆల్రెడీ. అన్నాంక మళ్ళీ ఇంకో ఆల్ అన్న అనుపమ వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ కాల్ చేసి. అన్నమాట హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి నువ్వు ఎక్కడ ఉన్నావు అని వీడియో కాల్ మాట్లాడుతుంటే ఇక్కడ. ఆ మ్మ్ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర మ్ ఇట్లా వచ్చాను ఇది ప ఇలా ఉంది అంటే ఎంజాయ్ చేయి అని వాళ్ళ ఫ్రెండ్ అంటది అది ఏం చేస్తది అంటే తాగుతది అను కొంచెం డ్రింక్ చేస్తా అనమాట ఇగ దానికి అలవాటు లేదు ఫోర్స్ చేస్ ఆ పబ్ కొంచెం ఇగా ఫోర్స్ చేస్తదనమాట ఏం గాదు తాగుతామని ఫ్రెండ్స్ ని ఫోర్స్ చేస్తదనమాట. వాళ్ల ఫ్రెండ్ ఫోర్స్ చేస్తదనమాట. ఫోర్స్ చేశాక మళ్లీ ఏ మ య తాగుతది కొంచెం మెల్లమెల్లగా తాగుతది ఇగా హూమ్ ఇవా డ్రింక్స్ తాగుతది ఇగ బాగా తాగిందాని వాళ్ళ ఫ్రెండ్స్ చేంజ్ చేసి ఒక రూమ్ లో పెడతారనమాట ఆ మరి ఆ నైటే ఆమెకి ఏమై తదో తెలవదు ఇగ నెక్స్ట్ డే వరకు మంచిగానే ఉంటది మళ్లీ ఇంటికస్తది ఆ ఇగ తనకొక చాత గానట్టు కొంచెం నీరసంగా ఉండిపోతది ఆమె. నన్నింగ మళ్ళీ తుం ఒక టు త్రీ డేస్ ఆ పేరెంట్స్ కి చెప్ ప్పలేదు ఇది ఇట్లా అయితుంది ఏం ఇట్లా అయితుంది అని గూడా ఏం చెప్పలేదు. మళ్ళీ అహ అంటే కాల్ మా మాట్లాడిపిచ్చింది వాళ్ళ ఫ్రెండ్ కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడిపిచ్చింది. సరే అని అన్నది ఇగ నెక్స్ట్ డే ఇగ ఇం ఇంటి కస్తేయినాంక తనకి ఒక చాత్ న్ నీరసంగా ఉంటది. అయితే ఆస్పటల్ కెళ్ళి చూయించ్ కోనా అంటే నీరసం గుందా ఫ్రెండ్ కి కాల్ చేస్తది యే కాల్ చేస్ శాక వీళ్ళిద్దరు బైక్ ఆ ఆస్పటల్ కెళ్తారు ఇట్లా వెళ్ళాక చెప్తాదన్నమాట. ఆ చూపిచ్చుకుంటా ఇట్లా నీరసంగా ఉంది నాకు చేత గావట్లే ఇట్లా అని ఆ డాక్టర్ కి ఇట్లా చెప్తా అంటే ఆ డాక్టర్ ఏమన్నా టెస్ట్ చేస్తా అనంటది. ఆ నాకు ఇవి టెస్టుల మీద నమ్మకం లేదు అని గిరాయి ఈనంటది నాకి డబ్బులు గుంజుకుంటారు మీరు అని కీ దాన్ మ్ ఏమద్దని మళ్లీ అది వచ్చేస్తదనమాట. చ్ అచ్చేశాక మళ్ళీ అచ్చేస్తరు మళ్ళీ తర్వాత అది ఏం చేస్తారు అంటే వా ష్ రూమ్ కెళ్ళి ఆ టెస్ట్ ది ప్రెగ్నెన్సీ టెస్ట్ చూయించుకుంటదన్నమాట.
ఆహా ఎందుకు ప్రగ్ అంటే నార్మల్గా హెల్త్ బాలేకుంటే పోయి ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎందుకు చేపిచ్చుకుంది ఆమె.
అట్లా మూవీ లో ఆ ఆ అది రావ పీరియడ్స్ స్కిప్ అయినాయి అనమాట అది ఏం చేస్తాది అనమాటే పే ఆ టెస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని చూసుకుంటది అనమాట అప్పుడు దానికి తెలుస్తది నేను ప్రెగ్నెన్సీ అయినా అనుకుంట్ అని తెలుసుకుంటది తెలుసుకున్నాంక దాని ఫ్రెండ్ కి కాల్ చేస్తది కాల్ చేసి ఆ అట్లా ప్రెగ్నెన్సీ నేను ఆయన ప్రెగ్నెన్సీ అట్లెట్లా అయినవ్ నువ్వు నీకెట్ల నీకు తెలియకుండా అట్ల ఎందుకైనవ్ అని ఆళ్ల ఫ్రెండ్ ఆళ్ల ఫ్రెండ్ అంటదనమాట.
ఊమ్
అలా ఫ్రెండ్ ఇట్లా అందన్ హలో
ఊమ్ చెప్పు చెప్
ట దనమాట అన్నాంక ఇగ చు మళ్ళీ హాస్పిటల్ కెళ్తారు. వెళ్ళాక మళ్ళీ చూపించుకుంటారు. నేను ఆల్రెడీ నీకు చెప్పాగా హాస్పిటల్ మళ్ ళ్లీ నేను ఆల్రెడీ నీకు చెప్పా గదా మళ్ళీ నువ్వు మళ్ళీ ఎందుకు ఎచ్చావు అని మళ్ళీ అంటది. నాకి ప్రెగ్నెన్సీ తీసేయాల్ ఆ ఈ ప్రెగ్నెన్సీ తీసేయాలి మీరు నాకు అంటే తీసేయాలేం మా చేతుల్లో ఏమి ఉండదని డాక్టర్స్ చెప్తారనమాట.
ఆహ వీళ్లు కనుక్కోలేదా మరి అట్లా ఎవరి వల్ల ప్రెగ్నెంట్ అయిందా
అహ అట్లాగా అనుకోలేదనమాట జస్ట్ టెస్ట్ జస్ నార్ ప్రెగ్నెన్సీ టెస్ట్
ఊమ్ వచ్చింది కరక్టే ఓకే అది కన్సీవ్ అయింది కానీ ఎవరు ఎవరి వల్ల అయిందని తెలుసు
ఆ తెలుసుకోలేదు ఇగ మళ్ళీ తర్వాత మెడిసిన్ ఇక మెడికల్స్ ఉంటాయ్ కదా అక్కడికి వెళ్ళింది అక్కడికెళ్ అతే వాళ్ళు ఏమండారంటే ఆ అక్కడ ఉంటే అది ఇబ ఇబ అని అంటే వాళ్ళు ఇక వేరే వాళ్ళ వాళ్ళు ఏం చేసారంటో కొంతమంది కొట్టు ఎవరిదో నెంబర్స్ ఇచ్చిర అన్నమాట వాళ్ళు కాల్ తీయడం అంటే ప్రెగ్నెన్సీ తీయడానికి ఒక వేరే వేరే వాళ్ళకి కాల్ చేసి చెప్పారనమాట
ఆహ డాక్టర్ వాళ్ళు అ డాక్టర్ కాకుండా వేరే వాళ్ళు చెప్పి డాక్టర్ ఇట్లాంటి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడిని చెప్పిను
వాళ్ళు చెప్తే ఆ నేమ్ ఇట్లా మని వాళ్ళు ఏమన్నా మనీ అడిగారట మనీ అడిగితే ఎక్కడ నుంచి అర్థ కాల ఫ్రెండ్ ని వీళ్ళని వీళ్ళని అడికి మనీ తీసుకొని వాళ్ళకి ఇచ్చిన వాడు ఏం చేసి మోసం చేసిండు ఆమెని సరే మళ్ళీ ఆ వానికి ఆ డాక్టర్ కేమైంది ఒక టూ త్రీ డేస్ లో అనికి కరోనా లాక్ డౌన్ కరోనా వచ్చిందని వాడు మళ్ళీ ఏం చేసింది వాళ్ ఆ మన పోనా మళ్ళీ తర్వాత ఏం చేసాను ఆ వాళ్ళు హాస్పిటల్ లో వర్క్ చేసే అబ్బాయి మళ్ళీ కనబడ్డాడు ఆమెకి కనబడితే ఆయన తన ఎడి ఎటు వెళ్ళిండు అని అంటే చనిపోయిండ అని చెప్తారు ఒక అబ్బాయి అన్నాగ నేను చేపిస్తా కదా అ నాకు ఇవ్వండి మనీ నేను చేపిస్తా అంటే సరే అని మనీ ఇస్తది అది వేరే వానికి మని ఇస్తారు మని ఇచ్చాక తను కూడ మోసం చేస్తాడు ఆ అమ్మాయిని
వీడు కూడ పైస ఇచ్చినోడు కూడ మల్లి
కూడ మోసం చేసాడు ఏ దన్ ఇక ఏం చేయాలలో అర్థం కాదు లాక్ డౌన్ పడుతది ఇక వాళ్ళకి బయటికి వెళ్ళలకుండా అన్ని చేేస్తారు ఇగ లక్డౌన్ బడుతుది వాళ్ళ అట్లా ఎందుకు అది కొంచెంగా వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది వాళ క్లోజ్ ఫ్రెండ్ అనమాట ఆ అట్ల ఎందుకు చేసినావు నువ్వు చనిపోదామని అది చనిపోతుది అది ఉరి వేసుకొని కొంచెం చనిపోదామని చూస్తది వాళ్ళ పేరెంట్స్ వచ్చి కాపాడతా అన్నమాట వాళ్ళ ఫ్రెండ్ వస్తది ఇగ అట్లా ఎందుకు చేసినావు నువ్ ఎందు అట్ ఎందు చేసినావు ఫ్రెండ్ సపోర్ట్ ఉంటేది దానికి ఏ సిచ్యువేషన్ వచ్చినా సపోర్ట్ గా నేను ఉన్నా కదా ఎందుకు ఇట్ల ఎందుకు చేసినావ్ ఆ అని సపోర్ట్ చేస్తదన మాట ఇక నేను ఇ లాక్డౌన్ ఇక త్రీ లాక్డౌన్ ఉంటేది ఎట్లయినా ఇగ బయటికి రాకూడదు ఇగ ఆ అది పోవడానికి ఇగ ఇలా పాపయ ఇంకా ఏమేమో తింటది ఇగ పోవడానికి అది ఆ కావట్లే వాళ్ళ నా వల్ల కావట్లే అని ఇగ బయటకి వెళ్తేది మళ్ళీ లాక్డౌ అయిపోయినంకా మళ్ళ బయటకి ఇలా ఫ్రెండ్ అది బయటకి వెళ్తారు అ వేర ఇం హాస్పిటల్ దగ్గరికి మెడిసిన ఒకసారి మెడిసినల్ అన్న చూడు అతను మళ్ళీ తీసుకొస్తా ఇంకా మీరు తీపి కోలేదు ఇంకా అని అంటాడు ఆయన మళ్ళ కెళ్ళి ఇంకొకవైన దగ్గర తీసుకెళ్తారు అన్మాట తీసుకెళ్ళి మళ్ళా తర్వాత అయన కూడ ఏం చేస్తాడు ఆయన కూడ మోసం చేస్తాడు ఫస్ట్ చేపిచ్చాక మళ్ళీ తర్వాత తీపిస్తాడు
ఇంకొక డాక్టర్
అక్కడ వర్కి ఐపోయింది అంతే స్టోయ్ అం అట్ల కనీ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఇంక దాన్కి ఏమన్న నాల ఆ టైమ్లో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నదంటే బెస్ట్ ఇంక
మ్ అట్లొక్క ఫ్రెండ్ ఉండాలె చాలు ఎవరకర్లే అట్ల సపోర్టింగ్ ఉండాలి సిచ్యువేషన్ ఒచ్చిన ఉమ్ ఓకే చూద్దాం ఒస్తా నేన్ గుడా
ఊ
ఇద్దరం కల్సి మల్లోసారి పోదాం థియేటర్ పోదాం
అహ్
సరే మరి నాకు వ ఆ ఒకే బాయ్